హలో ఏం చూస్తున్నారండి
తాగుతున్నా అండి
ఓ అవునా తిన్నారా
తినలేదండి తినాలి మీరు తిన్నారా
ఆ టిఫిన్ చేసానండి ఇడ్లీ
ఇడ్లీ తిన్నారా
ఉమ్ మీరు ఎందుకు తినలేదు ఇంకా టిఫిన్ లే ఏం టిఫిన్ చేసారు
ఉప్మా సాంబార్
ఉప్మా సాంబార్ మీరే చేసారా ఏమైందండి చాలా లోగ్ గా మాట్లాడుతున్నారు.
ఏం లేదండి కొంచెం అని ఈజీగా ఉంది అంతె.
ఫీవర్ ఏమైనా వచ్చిందా.
ఆ వచ్చినట్టే ఉంది కని రాలేదు.
ఏ సమ్మర్ కి బయిట బాతిరిగారా ఎవర్నా.
లేదండి చాలా రోజులనుంచి బయటికి. ఎక్కడ పోయింది లేదు.
ఇండియా.
గుడ్డోలెక్క ఇంట్లోనే కూర్చుంటున్నా తిన్నారా.
ఆ తిన్నా అండి ఇడ్లీ తిన్నా చట్నీ చాల కారం ఉంది.
ఏమైందీ సి. ఎదైన షాపింగ్ కిట్లా ఎళ్తున్నారా.
ఇవాళ ఎళ్ళాలని అనుకుంటున్నా కానీ ఇక్కడే కొంచెం ఇంక ఫ్యామిలీ డిస్కషన్ అది ఇది స్ట్రెస్ వల్ల ఇంక ఎళ్ళలేదు ప్రజెంట్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నా నేను.
అవున మీ ఇంట్లో లేరా.
లేదండి నైట్ ఇలా ఎగ్జిబిషన్ కి వెళ్ళనా ఇక్కడికి వచ్చాక ఇక ప్చ్ మా ఫ్యామిలీ ఇష్యూ ఒకటి అది వీడియో చూసి. అది చూసేసరికి టైం లేద్ తయాంది
అవున అండి.
ఆ అది కొంచెం ఇంకా మా బాబాయికి మా మామయ్యకి డిస్కషన్ అవుతుంది. పొద్దున లేసినాక అదే డిస్కషన్. పెద్దఇంక స్టోరి. గొడవ లాగా అవుతుంది. పెద్ద గొడవ.
అవునా పెద్ద గొడివే.
ఇంగ అలాగే ఉందండి.
ఏం చెస్
అదో గొడవా. నేనా ఇంకా చూస్తున్నా వాళ్ళ గొడవ అవుతుంటే ఇది చూడు, అది చూడు మెసేజ్‌లు చూపిస్తుంటే చూస్తున్నామండి.
అవునా అండి.
హ్మ్
ఇస్.
హ్మ్
ఇంకేటి మరి ప్లాన్స్.
ప్లాన్స్ అంటే షాపింగ్కి వెళ్ళాలండి.
అంత గొడవలో షాపింగ్ బోర్డు కూడా వీలైతద అంటారా అండి.
అంటే నాకు ఇంగా ఇవాళ సండే కదా మళ్ళీ రేపు ఎల్లుండి ఇవాళ అయితేనే మా అన్నయికి వీలవద్ది అందరికి వీలవద్ది సండే కద.
అవునా అదా అది కూడ నిజమే. వెళ్ళండి మీ చెల్లి. తమ్ముడ్
అంటే మీకేమన్ ఎ లేదు లేదు అని అక్కడ నేను అన్నయ్య మమ్మీ ఇంతే
ఇంతేనా
మీకేమ్మన సజెస్ట్ చేయ్యొచ్చుగా ఇలా అలా అదిదన్నా చెప్పచ్చు కద.
ఆ సజెస్ట్ చేసేంత బ్రెయిన్ ఇప్పుడు పని చేస్తలేదండి.
ఎందుకండి ఏదన్న ప్రాబ్లమ్
ఆ ఏం ప్రాబ్లమ్ లేదు బ్రెయిన్ ఏం ప్రాబ్లమ్ లేదు కానీ అది ఇప్పుడు పంచేస్తలేదంతే కొంచం సర్వీసింగ్లో ఉంది
అవునా
ఆ అనీజీగా ఉందని చెప్పిన కదండి అందుకు
అదా అని మీకు ఫ్యాషన్ డిజైన్ అలా ఏమన్నా ట్రష్టు ఉందా అండి
ఆ ఉండేదండి ఒకప్పుడు నిజంగా ఒకనొక టైంలో ఇదంతా కాదు నేను ఫ్యాషన్ డిజైనర్ అయిపోతా అని కూడా అనుకున్నా కానీ అది అది ఎందు ఎందుకో అటు సైడ్ వెళ్ళడం రాలే వీల్ కాలే కరెక్ట్ టైం లో ఆ థాట్ రాలే కూర్చుంటారు ఎళ్తే బాగుండేమో
మాకు కూడా అలాగే ఉండే కాని మనీ అన్నీ ఎలా అంటే ఇట్లా మొదలెడతాం వదిలేస్త దమ్ము మొదలె సతం వదిలేస్తాం
టెన్త్ తర్వాత నిజంగానే అనుకున్నా ఒకసారి అరే ఫ్యాషన్ ప్రతి జనాకి అయిపోదాం ఎల్దాం అ సైడ్ కానీ అన్నదొకటి చదివిందొకటి చేసేదొకటి ఇప్పుడు చేయాలనుకునేది ఇంకోటి అసలు సంబంధమే లేదు
ఆ హ అంత డిఫ్రెంట్ డిఫ్రెంటా
ఏంటి మరి ఇవాళ స సండే కదా స్పెషల్ ఏంటి ఇసలే మళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళార్
మోము నాజ్ వెజ్ తినమండి వెజ్ సండే
అవును గదా
మది ఇట్లా ఉంటది తిన వంద అంతే
అదే అదే కొందరు చాలా మంది సండే తినారండి
ఆ లో అలాగే నేను కూడా అంటే నేను మేం తింటాము ఇంట్లో పొండుకు సేరు నేను నాన్ వెజ్ టింటాంటిని మీకేం లేదా స్పెషల్ సండేస్
ఆ వుందండి స్పెషల్ ఏం లేదు జస్ట్ బగారా చికెన్ కర్రీ
అమ్
చికెన్ బగారా
తింటా తి వైంద వంట మరి
పంట అయిపోయింది తినడమే కాలేదు
ఆమ్
ఉప్మా తిన్నా తిన్నా పడుకున్నా లేసి
అమ్
ఏదన్నా చేయాలిగా
ఆ
మ్మ్
ఇంకా ఏంటి మరి విశేషాలు
ఏమున్నాయంండి అదే బోరింగ్ రోజు
నిజమే అడి చాలా బోరింగ్ ఎండలో అసలు అంత ఏంటో ఏ సీజన్ అంత ఇష్టమ అండి వింటర్ సమ్మర్ రైనీ
ఏమో అండి అదే అర్ధం కాదు నా కూడా ఎండాకాలం మేమో ఎండాకాలం ఇష్టం అనిపిస్తది ఎండాకాలం అంతా ఎండ పడదు ఓకే వన కాలం ఇష్టం అనిపిత్తది వానాకాలంలో మొత్తం బురద బురద ఉంటే బురద పడదు ఓకే అది బుడ్ ఇష్టం లేదు పడదు అని కాదు ఓకే సర తను ఆ బస్ చలికాల ప్రశాంతంగా ఉండొచ్చు అప్పుడు ఇష్టం అనుకుంటే అప్పుడు చలికి కాఫ్ వస్తది
చలికి చచ్చిపోతామండి ఆ
అ ఏ సీజన్ పడదు ఎందుక బాడీ అని అన్ని బాడీ కనిపిస్తది
మ్మ్ హ్మ్
అన్ని సీజన్స్ నచ్చుతాయి అవి బాడీకి పడాయి అంతే
మ్మ్ మీరు సింగిల్ ఆ మ్యారీడ్ ఆ అండి
ఆ మ్యారిడ్ అండి
మ్యారిడ్ మీ హస్బెండ్ ఏం చేస్తుంటాడు
గెట్టింగ్ మ్యారెడ్ తొందరలోనే హలో
హలో
తొందరలోనే అయితదండి తొందరలోనే అయితది
అయి బావా కి మ్యారీడ్ అన్నారు
గెట్టింగ్ మ్యారీడ్, గెట్టింగ్ మ్యారీడ్
గెట్టింగ్ మ గెట్టింగ్ మ్యారీడ్ ఆ నేను ఏదో ఇంట్లో మ్యారీడ్
ఆ సింగిల్ రెడి టు మింగిల్ అనంత సింగిల్ రెడి టు గెట్ మ్యారీడ్
అవునా చెట్టు అయినా యా మరి ఏది అయినా
అదే చూస్తున్న సిట్ చేసు పోవాలి సపరేటు
అంటే రెడీగ ఉన్నారా ఎవరైనా అల
ఉన్నారు కాని ఇప్పుడే పోస్ట్ పోన్ నేనే చేస్తున్న ఎట్లయిన ఇది ఏదో ఒకదానికి ఒకే చెప్తామని ప్లానింగ్ లో ఉన్నా.
మా అది అదే ఉంది నాకు సడన్ సర్ప్రైజ్ ఇస్తున్నారు.
ఎందుకండి ఏమన్నా మ్యాచెస్ వచ్చాయా మీకు కూడ?
హేమ ఫ్రెండ్ వాళ్ళ క కొడుకంట ఎవరో అబ్బాయి
జాబ్ ఏం చేస్తారంట
అబ్బాయికి ఫర్టిలైజర్ షాప్ ఉందంట అబ్బాయికి ఫర్టిలైజర్ షాప్ ఉందంట
ఓ బిగ్ మనీ బిజినెస్
ఆ కాని అబ్బాయి డిగ్రీ చేశాడు సో స్టడీ పరంగ కొంచెం
ఒకే గ్రాడ్యుయేట్స్ బట్ డిఫరెన్స్
ఆ అంటే అలా ఉందంట అమ్మాయి ఎక్కువ చదివింది నేను తక్కువ చదివిన అలా ఏమన్న ఉంటద
ఆ అట్లా ఒక ఫైలో ఫీల్ అయి ఒద్దండి వాళ్ళు ఫీల్ అయితే మనం పెద్ద ఎ గా
ఆ వాళ్ళ వాళ్ళే మనల్ని అడిగారు అలా ఏమైనా ఫీల్ అవుతారా రేపటి రోజున ఇలా రావద్దు ముందే చెప్పండి అనేసి అడుగు
అదే మేం ఫీల్ కాం మీరు ఫీల్ అయ్య మమ్మల్ని ఫీల్ చేయొద్దు అని విల్ చెప్తారు.
ఆ అదిద పాయింట్
ఒకే మీస్ పెళ్లి చేసుకోవడానికి స్పెసిఫికేషన్స్ ఏమన్న ఉన్నాయా అండి ఇట్ల ఉండాలి ఇక్కడ ఉండాలి ఇట్ల ఉండాలి
ది నాకు తెలిదండి ఏదో జనరల్ గా ఉన్నప్పుడు ఇట్లా అట్లా అనుకుంటా జస్ట్ జోకింగ్ కాని రియల్ గా ఒక ఫేస్ వచ్చినప్పుడు ఏం ఏంటిది ఇది అన్నట్టు క్వశ్చన్ మార్క్ లా
నేను ఫిక్స్ అయినండి
చెస్
మా ఇంటికి టూ కిలోమీటర్స్ రేడియస్ లో ఉండలి
అంత దగ్గర పెట్టుకొని ఏం చేస్తారండి
నో ఫిక్స్ అండి ఫిక్స్
మరి ఉన్నారా టూ కిలోమీటర్స్ రేడియస్ లో ఎవరైనా అబ్బాయ్ మరి చేసుకొనే అక్కడ పెట్టుకోండి
అదే పోయింట్ ఇట్ కదే
కానీ మరి అంత దగ్గర ఉంటే ప్రేమలు తగ్గిపోతాయ్ అండి
చూద్దామండి ఏదో ఒకటి ఏమంతా కాదు కనిసి చేయాలి
నా తెసు అంటే నా ప్రకారం తెలీదు దగ్గర దూరన్ని ఎక్కడున్నా అంతే అంత కానీ మరి దూరం ఉండోద్దు మరి దగ్ గర ఉండకూడదు అని అనుకుంటా ఎ క్లారిటీ లేదు లే
ఆ
సరే అండి
హ్మ్ ఓ కే ఓకే బాయ్ బాయ్
కెలా యన్